ఆ చెప్పండి
తుందా అండి
వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారండి
కీర్ దోసకాయ తాలింపు వేస్తున్నా అండి
అవునా మేము ఏమో బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం అండి కానీ సామాన్లు ఏం లేవు తెచ్చుకో
అలో అలో అలో
హలో
హలో
వినిపిస్తుందా
ఆ ఇనిస్తుందండి ఇందాక కొద్దిగా
వినిపియలేదా ఆ ఏం గాదు ఏం గాదండి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా
ఏం చేయట్లేదండి ఇప్పుడే దోస్కాయ కోసినా తాలింపేస్తున్నాండి ఆ దోస్ పెప్పు పప్పులో దోసకాయ్ తాలింపేసి పప్పు తాలింపు వెయ్యాలండి
అవునండి మీకు చెట్లు పెంచడం వచ్చా అండి గులాబీ చెట్టు దా అవి
ఏం చెట్లండి
మాకు గులాబీ చెట్లు పెంచుకుందాం అనుకుంటున్నా ఎట్లా పెంచాలో చెప్పారా అండి
నాకు గులాబ్ చెట్లు తీసుకువాడం అండి మేము మల్లెపూలు చెట్‌
మల్లెపూలు మి మీ ఇంట్లో ఉన్నాయా అం డి
ఇప్పుడు లెవ్వండి ఎండకోమన్నక కొంచెం కొంచెం అయినయి మొగ్గకమ్
ఫుల్‌మల్లెపూలు వస్తాయి కదా అంటే నాకు ఇస్తారా కొన్ని
కుంగెపూజకే పెట్టుత మండి ఎవ్వరకి ఇయ్య మం డి ఇచ్చినా వద్దంటాం తీసుకోమంటాం హ్మ్ ఆ పూజకి ఇంట్లో దేవుళ్ళకి రోజు మల్లె పూలు తోటక్
మా ఇంట్లోనేమో మా నాన్న చామంతి పూలు గులాబీ పూలు తెస్తారు మస్తు ఉంటాయండి మాట్‌లల్ల డీమాటల
అవునా అండి మేము ఇంగ డీమాట్లో పూలేందేనో అండి ఐదవ వారితి తెచ్చుకుంటామండి
మీకు హైదరాబాద్కి పో అవునాని మీరు హైదరాబాద్కి ఎప్పు డైనా పోయిరా అండి చార్మినారు బట్టలు షాపింగ్ లకి
పోయినా అండి మన్న మాకు పెళ్లి రోజుకి బట్టలు అక్కడే తెచ్చుకున్నాం అండి పట్టుచీరా తెచ్చుకున్నాం గాజులు సెట్టు గాజులు సెట్లు అన్ని తెచ్చుకున్నామండి పదివేలల్లా అన్ని వచ్చినాయండి మా
ఆ అవునాండి అయితే మా
ఆ గోలుసులు వచ్చినావి అన్ని తెచ్చుకున్నామండి ఇంకా అండి హలో హలో
ఆ వినిపిస్తు
మీకా ఆడకట్టైతే తుందండి మాది ఆ ఇ విన్నొస్తుందండి ఇప్పుడు ఒక్కోసారి అవుతుంది ఏంటండి మాట మాట తినలేదండి ఇలా టిఫిన్ చేయలేదండి
మండి
ఆ ఆ టిఫిన్ చేయలేద టిఫిన్ చేయలే అదండి ఏ మాట చిన్నగా వస్తుంది మేము మాట
మా దగ్గర కొంచెం సి ఆ ఏం లేదండి అన్నం తిన్నాము
అప్పుడే అయిందా అండి మేమంతా
మేము ఒకటే పూట వండుకుంటాము మధ్యాహ్నం కి పొద్దున అన్నమాట అన్నమే
అవునండి మేము ఇప్పుడు వండుతా పల్ల రెండింటికి మా ఆయన వచ్చాక అందరం కూర్చొని తింటాం పిల్లలు అందర పిల్లలు బయటికి పోయిరండి బయట మాకెట్ పోయి వచిన్నం అ
అవునాండి మా ఇంట్లో కూడా అండి పోవాలి మార్కెట్కి అలా
అవునండి ఇప్పుడే బయలు గంట అయిందండి ఇంకా రాలేదు వాళ్ళ కోసం చూస్తున్నా
అవునండి మా మా స్నేహితురాలు వల్ల పెళ్లి అయిందండి వాళ్ళ కూతురుది అమ నాన్న పెళ్లి రోజు అండి సూపర్ జెసిరూ వాళ్ళ
ఎక్కడండి
మా దగ్గరనే అనమాట మా ఇంటికి
అవునా అండి మా మన్న మా మడ అతే బాగా చేసింది మా అమ్మాయి రింగ్లు చేపించింది బట్టలు తెచ్చింది కేక్ కటింగ్ అన్ని చేపిి ది మా అమ్మ అవి ఎంత సూపర్ చేసదో అంత ద మెచ్చుకుర్రు మా అమ్మయి తే
ఆమె ఉద్యోగం చేసేదా అండి
కాదండి ఇప్పుడిప్పుడే చదువు అయిపోతది ఇంకొక నెలయితే అయిపోతది చూస్తు దండి ఆన్లైన్ లో చేస్తుంది ఇప్పటికైతే ఆన్లైన్ లో చేస్తు కుంటుందండి
మంచిదే కదండి కానీ మీ అమ్మాయి బానే చేసిందండి అన్నిగనం ఉంగరాలు బట్టలు అవన్నీ
బోయిన అని చెప్ పిచ్చి ఇంగ ఎవరికి చెప్పకుండా సీక్రెట్ చేసిందండి మాకు తెలియదండి మేము ఆ రోజు ఫంక్షన్ పోతే అన్ని నైట్ నైట్ తెల్లారక అన్ని తయారు చేసిందండి
మంచిదే కదండి అసలు మీ అమ్మా మ్మాయి ఎంత మంచిదండి ఎవరు చేసుకుంటరో కానీ అదృష్టవంతులండి
అవును మంచి సంబంధం ఉంటె చెప్పండి మీ అమ్మాయికి ఇస్తమండి జాబ్ ఉండాలే అబ్ అబ్బాయి జాబ్ ఉండాలి కుటుంబం పెద్ద కుటుంబం కలిసిపోవాలండి
సరే అండి అయితే ఈసారి నేను మా ఇంటికాడ ఒక సంబంధం ఉంది కో మనకు తెలిసిన వాళ్ళు చెప్తాలేండి ఒక ఇరవై లక్షలు వాళ్ళే ఇస్తారన్నమాట మీకు
ఆ మంచి సంబంధం కుటుంబం అక్క చెల్లెలు కలిసిపోవాలి ఆడబిడ్డలున్నా
వాళ్ళకి ఆడబిడ్డలే ఒక్కడే కొడుకు కండి
ఆ మంచి సంబంధం ఫ్యామిలీ చూడండి మేం చేస్తమండి మంచి సంబంధం మా ఆయనకు నచ్చుతే నాకు నచ్చినట్టే
అవునాండి అయితే చూస్తలేండి సరే మా ఇంటికాడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నడు
ఆ ఏ జాబ్ చేస్తాడాండి
ఆ కాదండి మిల్లులో పని చేస్తడు యాభై వేలు వస్తయి
ఎందుకండి అంత తక్కువ
తక్కువనా అండి యాభై వేలు అండి మీ అమ్మాయి ఎంత సంపాదిస్తది
మా అమ్మాయి ఒక ఇంగ నాకు చెప్పదండి ఎప్పుడో ఆమెకు నచ్చుతే
ఆమె చిన్న చిన్న సంపాదనలు చేసుకుంటదాండి సం పాదిస్తదా అండి అసలు సదువుకున్నామెనేన మీ అమ్మాయి
అవునండి అన్నోస్తయ్ తెలివి మా అమ్మాయి తెలివి ఎవ్వరికి రాదు మా ఇంట్లో
అందరు ఇట్లనే అంటరండి పెళ్లి కాక ముందుకి అందుకే నాకు డౌ అంటే అనుమానం ఉందన్నమాట మీ అమ్మాయి మీద
అవునండి ఏమీ నాకు మా అమ్మాయి ఏది చెప్పినా అందరికి నచ్చుతది
అవునా అండి అయితే మీ అమ్మాయి మంచి దే అన్నమాట
షాపింగ్ అన్ని ఆమె బా చేస్తదండి షాపింగ్ అలా పి బాబా పెళ్ళంతా వాళ్ళ బా పె ఆమె తిరిగిందండి నాకు ఇంట్లో నేను ఉండి ఆమె వండి పెట్టేది ఆమె తిరిగేదండి
అవునా అండి ఈ మస్తుసు మంచిది కద అండి మీ అమ్మాయి
వాళ్ళ నాన్నగారు ఇద్దరు బండి మీద కూర్తిే బండి వేసుకొని పోతారండి నాకైతే ఏ పని చెప్పలేదండి ఇంట్లో వండి పెట్టడండండి మాది
అవునా నైమే కదండి మీ అమ్మాయి చాలా గొప్ప వాళ్ళ అయితే
మ్ నా జాకెట్లన్నీ ఆమె గుర్తిస్తదండి నేను నన్ను గుర్తించుకోవద్దు నీకెందుకు ఇంట్లో ఉండు న నచ్చ చిన్నగా కూటిస్తా అంటది
ఇస్తా అండి మీ అమ్మాయి పెళ్లి కాక ముందు చీరలు కట్ట వచ్చా అండి మీ అమ్మాయికి
ఆ ఆ కట్టుకుంటది ఎస్తుకుతుది అందరి గడుతుదండి మంచిగా గడుతుంది ఆకు నీట్గా కట్టడంం
అవునండి అయితే ముగ్గులు ముగ్గులు ఇవన్నీ వచ్చా అండి అన్ని పనులు వచ్చ చంటూర్ కదా
అన్ని పనులు వస్తాయ్ చేసుకున్నడు ఒక మంచి
అదృష్టవంతుడు అంటారు అయితే మరి ఈ సంబంధం చెప్ కస్తలేండి మీకు యాభై వేలు కట్నామా ఆయనకి
ఆ సరే అండి నచ్చి
నెల నెల ఇస్తారు
ఆ ఏ లేదండి
అవునా ఏ టమాటా కూర అన్నారు మరి అయిందా మరి మాడిపోతుందేమో చూడండి మరి పొయి మీద
ఇంకా పెట్టలేదండి గ్యాస్ అయి యిపోయింది మా ఫోన్ చేసినమ్మా అని
అవునండి మా స్నేహితురాలకి కూడా గ్యాస్ అయిపోయిందండి రెండు రోజుల నుంచి
ఇ కరెట్ కుక్ కరెట్ కుక్కర్ లో తాలింపేసి పెట్టినండి బగ్గుతుందండి టమాటాలు వల్ల
అవునా అండి
టమాటాలు వేసి ఆ టమాటా దోసకాయ కలిపి పప్పు వేసిందండి
నాకు చాలా ఇష్టం అండి దోసకాయలు అంటే ప్రాణం
ఆ
మీరు చే దోసకయ పచ్చడు చేస్తారా అండి మీరు
చేస్తాం అండి పచ్చ ముక్కలు చేస్తాం బజ్జి చేస్తాం అన్ని చేస్తాం
పచ్చడి ఎట్లా చేశారు చెప్పారా నేను చేపిస్తా మా అమ్మగారితోటి
పచ్చుకాయలు కొబ్బరి సన్న క్యాబేజీ కోసేట్ట కొయ్యాలి. పచ్చి ముక్కలేే. ఉడక్ పచ్చి కొబ్బరి పచ్చిద్ ప చ్చిది కాయ్ ఏంచేలేదు. అల జిలకర అన్ని ఏస్ టె నూరాలి. బాగుంటాయి ఇడ్ లీ మీదకైనా, ఉప్మా కైనా బాన్
అవునా అండి!
ఒక్క దోసకాయ గిన్నెడై తది కూర. మ్మ్ ఇంకా అండి
ఏం లేదండి. మా ఇంటి కాడ కుల్ల స్థలం ఉంది. పా చెట్లు పెడతా, మామిడికాయ చెట్టు పెడతా నాలుగైదు ఎండ్లకి, నా పిల్లలకి చెట్లు పూవులయితాయి ఆ కాయలయితాయి అన్నమాట ఇగ.
అవునా!
మేము ఇప్పుడు చెట్లు పెడతాము. మామిడి కాయ చెట్
ఎండాకాలం అయితయా అండి? మామిడికాయలు
ఫుల్లుగా అండి. మా తాతగారు తెస్ డు తోటలా! బస్తాల్, ఎన్ని కాయలు కావాలో చెప్పండి మేం పంపిస్తే, మా తాతగారు అమ్ముతారన్నమాట. ఐదు రూపాయలకి ఒక కాయ
అవునా! అన్ కాయ చూసి చెప్తాండి. రేటు మా ఆయనకు నచ్చొద్దండి. మళ్ళీ నేనంటే, ఒప్పుకుంటా మా ఆయనకు నచ్చాలండి. కాయ పులుపు అన్నీ ఉండాలండి.
అవునా! చెప్తలే. సరే. అండీ నేను చెప్తాలేండి. ఈ కూర ఎట్ల చేయ? ఆ కాయలు వచ్చేటప్పుడు మాక్ పండగ ఆ మా తాత తెస్తాడు. బస్తాలా, మీక్ కొన్ని పంపుతం లేండి. అయి
ఆ మేము అల్లం పచ్చడి పెడతాం. ఆవాల పచ్ చ్చడి పెడతా.
ల పచ్చడి అవన్నీ తెల్వదండి. ఎండబెట్టి చేస్తది మా అమ్మగారు పచ్చడ బాగుంటది అన్నమాట సంవత్సరం.
ఆహా, మాగాయ?
ఏమంటరో నాక్కూడా తెల్వదండి. కూర
మాగాయని, ఎండబెట్టేదైతేనే మాగాయి. ముక్ క్కలు అయితేనే పచ్చడి.
అవునండి. ఈ సరి మీరు చెప్పిర్ గా తెలుసుకుంటానండి. మా అమ్మగారికి కూడా చెప్తా అనమాట. ఇట్లా, మాగాయ్ అంటారంటమ్మా మ్యాని
ఆ సరే అండి
ఇంకేంటండి అవునండి మీకు ఇది తెలుసా అండి
ఏంటి అండి
ఇంకా బట్టలే కొనాలి శ్రీరామనవమికి
ఇంగ ఎప్పుడు తెచ్చుకో కాదు ఎప్ ఎప్పుడు తెచ్చుకోవాలి ఎప్పుడు వేసుకుంటారండి మూడు రోజులే ఉన్నదిగా
మూడు రోజులుస మా స్నేహితురాలే కూడతాది అన్నమాట ఒక ఆమె ఉంది నా ప్రాణమిత్రురాలు
ఆహా ఎంతండి ఎంతండి జాకెట్ కూడితే మీ కాడ
కూడతదండి మస్త్ కుడుతదండి
మంచిగా ఉంటద అండి మాకు చుపియా రాదండి నేను వచ్చి స్థమమ్
అవునా సరే అండి ఈసారి చెప్తలేండి మీక్ ఆమె నెంబర్ ఇస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు
ఆ ఆ ఇంకా అండి ఆ సరే అండి తన్